హలో సరళా
హలో
ఆ ఏం చేతునావే
ఏం చేయలేదే కాళీ
ఆ అదే ఎవరు నైనేక్కడికెళ్ళానే
మొన్న న ఎక్కడికో వెళ్తున్నారు కదే స్వీటీ నువ్వును
ఆహా అదా టెంపుల్ కా ఎక్
ఏం టెంపుల్ కెళ్ళారు
కొత్త టెంపుల్ ఏదో ఓపెన్ అయిందంట అదే డెవోషన్ టూర్ గా బాగుంటదంట షూటింగ్స్ పర్పస్ జరుగుతుందంట గుడి
అవునా నెక్స్ట్ టైం నన్ను కూడా తీసుకెళ్త మరి ఎప్పుడు వెళ్దాం మరి
వెళ్దాం లే ఒకరోజు ఎప్పుడైనా ఖాళీ దొరికితే వెళ్దాం
సరేలే
మరి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది కదా ఎడ్యు కేషన్ మరి జాబ్ ఏంటి తి ఏమన్నా చూసుకున్నావా
ఏం లేదే ఏం చూసుకోలేదు
నేను కూడా జాబ్ హ్మ్ నేను జాబ్ సర్చింగ్ లోనే ఉన్నానే
హ్మ్ ఇంకా ఏం జాబ్ లే
హ్మ్ మన క్వాలిఫికేష గ్గట్ ఎక్కడ దొరకట్లేదే బాబు
ఏం లేదే జాబు లేదుగా కాళీ ఇంకా ఇంట్లోనే
హ్మ్ బట్ ఫ్రమ్ హోమ్ ఏమైన్నా ట్రై చేయొచ్చుగా డేటా ఏం అలాంటివి ఏవో ఉంటాయిగా
చూడాల అదే ఏదో ఒకటి
హ్మ్
హ్మ్ మనిక అది ఇబ్బంది అయిపోతుంది బాగాని
అవును ఇప్పుడు జాబ్ నే జాబ్ నీడ చాలా తక్కువ ఉందే బాబు ప్రతి ఇయర్ పాస్డ్ డౌట్ గాయ్స్ ఎక్కువ వచ్చేస్తున్నారు
హ్మ్ జాబ్ ఉండట్లే జాబ్ ఉండట్లా మనీ ఉండట్లా
హ్మ్మ్
ఇంకేం
ఇంక ఆ బాగున్నారుా మీ ఫ్యామిలీ అంత బాన్నారు
ఆ బాన్నారు
హ్మ్ సరదాగా అలా బయటకి వెళ్లడం లో ఒక రోజు మనసు ఫ్రెంస్ అందరం కలిసి
ఉ సరే టెంపుల్స్కి వెళ్దాంలే
టెంపుల్స్ క వెళ్దాయిదా మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి
చూసుకొని వెళ్దాం
ఆ
హ్మ్మ్ ఇంకేంది మరి
ఇంకేమంది చెప్పాలి
సిీట్లరుకి వెళ్లారా మొన్న
హ్మ్మ్
స్వీటీ దగ్గరికి వెళ్లారా మొన్న
ఆ వెళ్ళాము అంత అది కూడాడ
వస్తే స్వీట్స్ అత్రన్న బర్తడే ఓకే
అవునవును కానీ ఆ రోజులేదు లేంత ముందు